హలో
బాగున్నా మీరు బాగున్నారా
బాగునం
ఏం చేయలేదు ఇది నమాజ్ టైం అయింది ఇక నమాస్జ్ చేసుకని కూర్చు టైం అవుతుంది ఇక ఇంకా దువా చేసుకుంటున్నాం మంచిగా
తున్నారా
ఊ
చేసుకోండి ఇంగో టీ పెట్టినా కర్రీ చేసినా టీ పెట్టినా
ఊ ఏం గరి జేసినవ్ ఊ ఇచ్చిండిచేసి సొరకాయ్ టొమాటోలు వేస్తావా అందులో
అహా టమాటా ఏయన్న సోర్కయలా
ఊ
ప్లెయిన్ గా అంటే వేసుకోవచ్చు మనీష్టం ప్లెయిను పచ్చిమిర్చి ఉన్న సోరకాయ బాగుంటుంది ఇంకా అందులో విత్ రొయ్యలు కలిపుతే ఇంకా బాగుంటది ఆ సోరకాయలలా పచ్చిమిర్చి వేసి
మరి వేయకపోయినవ్ రొయ్యలు
రొయలు వేద్దాం అనుకున్నా కానీ తీసుకోలే నేను మార్కెట్ లో
మీ తాగా అక్కడ అమ్ముతర
ఆ మార్కెట్ లో దొరుకుతాయి రోయలు
గరిపోత్ తెయాన్ష్ నువ్ తింటవా రొయలు
ఆ ఒకటి తింటా ఎండు దాంట్ల మీత ఏందిన
ఊ ఎండు చాపలు రొయలు ఒకట్ ట్రేన్ కస్ ఊ స్వీటుంటదా
పచ్చి పెద్దవి ఉంటాయి కదా అవి తింట
ఉహు ఏమేం డింటున్నవ్ నాన్ వెజ్ లో మరి
ఆ
నాన్ వెజ్ లో ఏమేమ్ దింటవ్
నాన్ వెజ్ లో అయితే చికెన్ మటన్ ఫిష్ చూ పెద్ద ఐతనే తింటా చిన్న చిన్నయి దిన
ఊ
ఊ మీరేం తింటారు ఆహా తిన తలకాయ కరీదినను బోట్ ఇదొక్కటి దింట
ఉహు మేమేం నిన్న ఏమో చికెన్ ఒకట్టి ఫిష్ ఒకటి ఎంతే ఇక మటన్ తీసుకొచ్చారు కాని అసల్ తినం కాస్తా మలేరియా లా అనిపిస్తుంది అదే అంటారు గానీ నే అందుకే నచ్చదు అసలు అనేది
మటన్ తినాలి మటన్ బోటి తింటే తలకాయ కూడా తినాలి కానీ నేను తినను కాల్షియం ఇట్లా మంచిగా ఉంటాయి అవి తింటే ఉమ్ కాల్షియం పొటాషియం కాల్షియం బొక్కలలా
ఉమ్ ఇగా నేనే చాలా మందిని అడిగాను చికెన్ తినము అని అస్సలు తినం బో మటన్ ఓ ఇట్లా అని స అ స్మెల్ అది గలీజ్ అనిపిస్తుంది
అదే అదే కొంత మందికి నచ్చదులే ఉమ్
చికెన్ అయినా బాగానే తింటమండి
ఆవునా
పిష్ లో కూడా పిష్ ఫ్రై ఎక్కు తింటాం
ఆవును ఇష్ట స్కూల్ లో ఫేర్వెల్ పార్టీ మంచిగా చేస్తారు త్వరగ
అవును
మీ అప్పుడు ఎలా చేసేది
మాకుడా బానే చేసారు అప్పుడు కూడా
మీరు వెళ్ళెదా
ఆమ్
మీరు వెళ్ళరా ఫేర్వెల్ పార్టీస్ కి
ఆ వెళ్లేది ఇక మనకున్న ఒకటే మెమొరబుల్
బాగు వెల్కమ్ పార్టీ పేరే వెల్ బాగుంటాయి స్కూల్ల్లో బెస్ట్ మెమోరీస్ అవిస్త పూలండి
అవున అవును అందుకనే కాగ వెళ్ళాలి మిస్ చేయకుండా ఏం వచ్చినా కూడా
అవునవును మేము కూడా వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు బాగా మాదైతే మస్తు చేసేది అసలు
ఆ వన్ మంత్ ముందే డబ్బులు వేసు
మనీ కొంత అవును కొంతమనీ జమ చేసుకని గ్రీన్ ఫస్ట్ గేమ్స్ పెట్టుకుంట కుంటాం గేమ్స్ పెట్టుకున్న తరువాత కొన్ని చేస్, క్యారమ్, కబడ్డి, కో ఇట్లంటివి కొని పెట్టుకొని ఆ రోజు ఇది లాస్ట్ వరకు ప్రైజులు అరేంజ్ చేసుకొని మనీ వేసుకొని మంచిగా అందరూ స్టూడెంట్స్ అందరూ ఆ రోజు నుంచి రెడీ ఆ రెడీ అయ్యి అందరు వాళ్ళ వాళ్ళ స్తోమతల తగ్గటు రెడీ అయ్యి
అవు
స్టేజ్ అరేంజ్ చేసుకున్న ఆ స్టేజ్ మనమే ప్రిపేర్ చేసు కొని చిన్నప్పుడు మెమరీస్ బాగుండే
అ
హ్మ్మ్
ఆ కార్ లో డ్యాన్స్ చేసినవా నువ్వు డ్యాన్స్ వేసినవా మరి నువ్వు
నా ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డ్యాన్స్ వేసేది అవును చిన్న చిన్నయ్ ఈరోజు స్కూల్ లో చూసి అంటే అదే అనిపిస్తాంది గుర్తొస్తాంది అబ్ ఫేర్వెల్ లా ఇట్లా ఉండేది అట్లా ఉండేది
ఎందుకు మీ స్కూ మీ ఇంటి దగ్గర స్కూల్స్ ఉన్నాయా ఏంటి
అవునవును పోలున్నది
నేనా చేస్తున్నారా
ఆ ఫేర్వెల్ పాట వేస్తున్నారు అంత రెడీ అయి మంచిగా వెళ్తున్నరు రోడ్ మీద
అవునా
చీరలు అన్ని కొత్త కొత్త చీరలు కట్టుకున్నారు డ్రెస్సులు వేసుకున్నారు కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకున్నారు. మంచి కలర్ఫుల్ గా అనిపిస్ చారాక్కడ పిల్లలందరూ స్కూళ్ళ నుంచి వస్తాంటే బయటికి అయిపోయింది అనుకుంటా బయటికి వెళ్ళిపోతారు. కనిపిస్తారు
ఇ టైమ్ వరకు అయిపోద్దిగా
అవునవును ఈవినింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ వరకే అయిపోతది
అమ్ము హా
హ్మ్మ్
మాహీ ఎం చేస్ స్తుంది
మాహి గేమ్ ఆడుతుంది
ఏం గేమ్ ఆడుతుంది
ఆ
ఏం గేమ్ ఆడుతుంది
అగో బ్రెష్ ఇత్తే బ్రెష్ బ్రెష్ జెత్తంది దాన్ని తీసుకొని ఆడుకుంటాంది
టీత్స్లేవు గని బ్రష్ చేతంద
హమ్ పనులు లేవు అమ్మగాని బ్రష్ చేస్తదట ఆమె చిన్న బ్రష్ ఉంది ఒకటి ఆమె బ్రష్ తోనీ చేస్తా అని హమ్
చెయ్ నీ మంచిదే గ నీకు అన్నికి ఒక పని తప్పిస్తంది నేర్చుకోవడం అ
ఆమెకు ఇప్పుడు స్నానం పోయాలే ఈవినింగ్ అయిందిగ మళ్ళీ స్నానం పోయాలి
సాయంత్రం జెత్తద అ స్నానం
ఆస్ సాయంత్రం చేస్తది ఇప్పుడు సమ్మర్గ ఇప్పుడు రెడు సార్లు పోయాలే ఆ ఫస్ట్ సమ్మర్ బుడ్డ తల్లిది హమ్
ఫస్ట్ సమ్మర్ లేదు ఫస్ట్ వింటర్ సెకండ్ వింటర్ అనుకుంట
వింటరు అయిపోయింది కదా ఫస్ట్ది అయిపోయింది
వింటర్లోనే గ కా రేనీ సీజన్ లో న్ని ఇంటర్జ్యూషన్ని మ వరకు వచ్చింది
ట్ట పెరుగుతనే ఉంది
ఆ డబ్బ బ్బ వురుకుంట పోతంగా నా
హమ్
మంచు పెరుగుదానే కాగాని అక్క హైట్ పెరగట్లేదు
ఇమే హైట్ అంతే
ఈ తర్వాత బి ఒక్కసారి గ
అవును
అ ఒక్కసారిగ పెరుగోస్తది
పెరుగుతంటే పెరుగుతది ఇగ
మంచి గ దిన్ తాంద మరి
ఆ ఫుడ్ మంచినే తింటది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చెయ్యాల మాకు ఆమ్లెట్ చేయాలి ఒకటి
ఆమ్లెట్ ఎంటదా ఆమ్లెట్స్ంత ఎకు అది పెట్ద
అంటే అట్లా కాదు, పిల్లలకి హాఫ్ బాయిల్ ఉంటది కదా. నెయ్యి గీ వేసి దాన్ని జీరా వేసి ఈ ఎగ్ ని జస్ట్ అందులో కొట్టేసి కొంచెం ఆ గీలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తినిపించడమే. హాఫ్ బాయిల్డ్ ఎగ్ దీనిలో కారమా అ పేస్ పెట్టకూడదు.
అదే అదే బానే ఉంది సౌండ్ లేకుండా బానే ఆడుకుంటాంది.
ఆ కామశనే ఆడుకుంటది.
ఉహు కొంతమంది పిరల్చికి ఆగి వెడతురి
అవును కొంతమంది పిలల్లు చికాకు పెడతారు. ఏమి ఏడవదు. అసలే ఏడవదు నుంచిగా నీట్గా కూర్చొని ఆడుకుంటది. ఆమెదామె చూసుకుంటది. ఆ ఉంటది.
ఆ
హ
మంచిగా ఆడుగుంటాంది అసలు సౌండే లేదామె ఉందా లేదా అన్నట్. ఏల
చికా చేేయరు
అవును మహిందకిషట పోరగాలు బలే చేస్తారక్క మహ ముందు మజీద్ ఉంటది. అయితే ఆ మజీద్ దగ్గర పోదులనే అక అబ్బా ఏం చేసింది అబ్బా మన అలా తీసుకున్నాడు.
ఆ
గోడ మీద కూర్చొని ఉంటే ఆ బరా అతు బాల్ అండి బాల్ ఆడినట్ట ఆడతాంటవ బననా కోతి కందట్లే వాడి కందట్లే ఆ ఓ పైకి ఎగిరేతండి అది కోతి ఏత్తు కొలేక పోతంది అసలు బలేగ చేత్తరు. కోతి ఆయన ఇద్దరు బలే చేస్తారు.
ఆహా కనిపిస్తాందా మీకు
ఆ డైరెక్ట్ ఉన్నాయి ముందు మాకు కె మెడికల్ షాప్ ఉంది. మజీంట అన్నతున్నా అమాయిను అప్ప నుంచి అదే చూస్త నాన రెండు కోతులు ఒకటే ఆట పట్టితాండూ అబ్బాయి
ఆ
దో భద్రం గేలా
అదే అదే
బలేజే
హ్మ్ ఏసేహయ్ ఇఫ్తార్ కి ప్రిపేర్ చేసి చ్చరవంట
చేసింది
ఆ
చేసింది
మమ్మీ చేసింది మీరా
మే మమ్మీ మేం చేయమ్
అద తీసుకొచ్చిరా తర్కారి
ఆ తీసుకొచ్చిరు ఏం వండిరు ఈ మార్నింగ్ పాలగురా ఉండింది ఇప్పుడు ఏం వండు తాందో తెలియదు
హ్మ్
శరిర్ ఏం అంటండు
హ్మ్
నువ్వేం చేసినావు
నేను ఇప్పుడు సొరకాయ్ వండినా పచ్చమిర్చి సొరకాయ్
ఏం చెయలే స్నాక్స్ ఇయాలా
స్నాక్స్ ఏం చెయలేదు చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు
హ్మ్ హు ఇంకేం చేసా మరి
చెప్పాలండి
మీ టెన్త్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు నీతో మాట్లాడుతారా టెన్త్ బ్యాచ్
ఉన్నారు అప్పుడప్పుడు కాల్ చేస్తారు వాళ్ళు
చేస్తరా మాట్లాడతారా
ఆ మాట్లాడుతారు
బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ని బెస్ట్ ఫ్రెండ్ ఎవర్
నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండ శ్రీజా అని
ఆహా
మోనికా ఉంటది షీజ్జ రహమనన్నా పిలుస్తమ్ మ్యారేజ్ అయిపోయింది. అందరికి ఎవరికి ఎవరీ ఊళ్ళలో వాళ్ళు ఉంటున్నారు
ఆ ఇగాం తే సెత్తే ఏంది
ఇ
ఈ ఇంకా ఎందక్క విషయాలు
చెప్పాలండి.
సరే అక్క మల్లి చేస్తలే
ఓకే ఓకే